హలో
హలో ఏంటి ఇప్పుడే సంత నుంచి వస్తున్నావా
రోజు మోయడానికి
అవునా ఈరోజు సంత సంతలో జనం ఎలా ఉన్నారు. రద్దిగా ఉందా
అబ్బో అసలు కాలు పెట్టడానికి కూడా సందు లేదు. ఊరంతా అక్కడే ఉంటుంది కదా
నిజమే వారానికి ఒకసారి వచ్చే సంత కదా, అందరూ వస్తారు
అవును మరి నువ్ వెళ్లలేదా ఈసారి సంతకీ
ఆ వెళ్దాం సాయంత్రం వెళ్దాం అని అనుకుంటున్నా. ధరలు ఎలా ఉన్నాయి
టమాటలు రేట్లు కొంచెం తక్కువనే ఉన్నాయి గానీ మిగిలినవి అయితే గోరంగ రేట్లు ఉన్నాయి ఇగ
అవునా మరి ఆకుకూరలు తాజా అవేనా గట్టు మీద నుంచి తెచ్చారా
ఆ తాజాగానే ఉన్నాయి రా ఇప్పుడే తోటలో కోసి తెచ్చినట్టు మెరిసిపోతున్నాయి. అన్ని ఆకూర్లు కూడా
మంచిది సంతలో కొంటేనే కదా ఆ రుచి వేరుగా ఉంటుంది అవును మరి పువ్వులు ఏమైనా కొన్నావా మళ్ళీ పువ్వులు వచ్చాయా
ఆ చాలా రకాల పూలు వచ్చాయి. నేనయితే మల్లెపూలకు రెండు మూరలు తీసుకున్నా. వాసన అయితే అదిరిపోయింది అనుకో
భలే చెప్పావ్ ఆ పూలు పెట్టుకుంటేనే వచ్చే వాసనే వేరుంటుంది
అవును మరి నీకా మిరపకాయ బజ్జీలు గుర్తున్నాయా లేదా
ఎలా మర్చిపోతాను సంతకి వెళ్తే అవి తినకుండా అసలు రాము కదా
నిజమే ఆ వేడి వేడి బజి జలు తింటే సంతలో తిరగడం ఒక సరదా
అవును సంతంముచ్చట్లు సరే కానీ మీ ఇంట్లో ఆ పెళ్లి సంబరం విషయం ఏంటి
అబ్బో దాని గురించి ఎందుకు అడుగుతారా నిన్ననే వాళ్ళ ఫోటో పంపించారు
అవునా అబ్బాయి ఏం చేస్తాడంట నీకు నచ్చాడా మరి
టౌన్ లో ఏదో జాబ్ చేస్తున్నారు అన్నారు కానీ నాకైతే ఇప్పుడే పెళ్లి చేసుకోవాలని లేదు మరి
నిజమే మనం ఇంకా చిన్న పిల్లలమే అనిపిస్తుంది కదా
అవును అప్పుడే ఒక ఇంటికి కోడలిగా వెళ్ళి బాధ్యతలు మయాలంటే భయం వేస్తుంది నాకైతే
భలే చెప్పే మన ఊర్లో అందరూ వయసుొస్తుంది పెళ్లిి చెయ్యాలి అని తొందర పెడుతున్నారు
నిజమేర చుట్టుపక్కల వాళ్ళ మాటలు వెంటనే విసుకొస్తుంది నాకైతే వాళ్ళకేం పని పట్ట ఉండదనిపిస్తుంది
అవును వాళ్ళకి మన పెళ్లిి భోజనం మీద ఉన్న శ్రద్ధ మన సంతోషం మీద ఉండదు
కరెక్ట్ గా చెప్పినం మరి మీ వైపు ఏమైనా సంబంధాలు చూస్తున్నారా
చూస్తున్నారు కానీ మా నాన్నకి నేను ఇంకా చదువుకోవాలని ఉంది అనుకుంటా
మంచిదిరా కనీసం డిగ్రీ అయినా ఉంటే మనకు ఒక ధైర్యంగా ఉంటుంది రేపు ఫ్యూచర్ లో అయినా కూడా
అవును రేపు పెళ్ళి అయ్యాక కూడా మన కాళ్ళ మీద మనం నిలబడడానికి ఉంటుంది కదా
నిజమే మరి నువ్వు కాబాయవాడు ఎలా ఉండాలని కోరుకుంటున్నా
పెద్ద అందం అక్కర్లేదు కానీ నన్ను అర్థం చేసుకుండేవాడు గౌరవించేవాడుయితే చాలు
అది చాలా ముఖ్యం మనల్ని వంటింటిక పరిమితం చేయని వాడు దొరికితే అంతకే సంతోషం అనుకోవాలిద
అవును మరి నీకు టౌన్లో ఉండడం అంటే ఇష్టమా పల్లెటూరులో ఉండడం అంటే ఇష్టమా
నాకు పల్లెటూరు అంటే ఇష్టం గాని అబ్బాయి ఉద్యోగం టౌన్ లో ఉంటే తప్పదు కదా ఇక వెళ్లాాల్సిందే నేను కూడా
నిజమే అక్కడ సౌకర్యాలు బాగుంటాయి కానీ మన ఊరిలాగా గాలి దొరకదు కదా
కరెక్ అందుకే పెళ్ళికి ముందే మన మనషలో మాటలు చెప్పేయాలి
వాళ్లే చెప్పావు అందుకే నేను మా అమ్మతో గట్టిగా చెప్పేశాను ఇప్పుడే వద్దని
చాలా మంచి పని చేసాం మరి ఆ సంబంధం వాళ్ళకి ఏం చెప్పారు మీ నాన్న వాళ్ళు
ఇంకా చదువుకుంటుంది అని చెప్పి ఆపేశారు ప్రస్తుతానికి గండం తీరిపోయింది
అమ్మయ్య అయితే కాసేపు మనం స్వేచ్ఛగా ఉండొచ్చు అన్నమాటిగా
అవును సరే కానీ రేపు ఉదయాన్నే మీ పొలానికి వెళ్తావరాా మీ నాన్న పిలిచారా
అవును రటి నాట్లే వేస్తున్నారు కదా అందరం కలిసి వెళ్ళాలి ఇలా
అబ్బో బురదలుగా దిగి ఆ నాటు వేయడం అంటే నాకు చాలా ఇష్టం
నిజమే కానీ ఎండ రగిలితే మాత్రం చర్మం అంత నల్లగా అయిపోతుంది కదా అదే భయం
అయినా సరే ఆ మట్టి వాసన చూస్తుంటే వచ్చే ఆనందమే వేరు
అవుందా కొత్తగా నీళ్లు పెట్టిన పొలంలో నడవడం బలేక ఉంటుంది కదా
అదే రేపు మీ పొలంలో పనులకి వెళ్ళే వాళ్ళకి భోజనం ఏం పంపిస్తున్నారు
అమ్మా అయితే వేడి వేడి సంగటి పప్పుచారి చేస్తానని అన్నది మరేం చేస్తుందో చూడాలి
అబ్బా పొలం గట్ మీద కూర్చొని ఆ ముద్ద తింటుంటే వచ్చే ఆనందమే వేరు
కరెక్ ఆ పక్కన కులిపాయ ముక్కా మర్చి ఉంటాయి ఇ ఆదరిపోతుంది అనుకో
టిలో పిజ్జాలు తిన్నా కూడా తృప్తి రాదు కదా,
అవును మరి మీ తోటలు వేసారు మిరప తోట వేసారా లేదా
వేసాము ఇప్పుడే చిన్న చిన్న కాయలు వస్తున్నాయ్
మంచి వర్షాలు పడితే పంట కూడా బాగా వస్సుంది
అవును కానీ పురుగుల పట్టకుండా జాగ్రత్తగా చూసుకోవాలి
నిజమే మరి పొలం నుంచి వచ్ చేటప్పుడు గడ్డి మోప్లు మొస్ తా నువ్వు అసలు
మోస్తాను నాకైతే అది అలవాటే మరి నీకు నెత్తి మీద బరువు ఉండడం.
రాధ స్లాప్ పెడిత ఆళొక్క ఒక పక్కకి పడిపోతార్ న బరువుకి నేనైతే
ప్రాక్టీస్ చేయాలి ఇప్పుడే నువ్వు అసలైన పల్లెటూరి పిల్లవి అవుతావు.
అవును మరి పొలంలో పాటలు పాడుతూ పనులు చేస్తారా లేదంటే సైలెంట్గా చేసుకుంటారా.
అవును జానపద పాటలు పాడుతుంటే అసలు అలసటే అనిపించదు.
మేం మీంకెక్కడా ఉండదు తెలుసా
అవును సరే కాని ఇందాక మన పాత స్కూల్ దారిలో వెళ్తుంటే మన చిన్ననాటి ఆటలు గుర్తొచ్చాయ్.
అబ్బో ఆ స్కూల్ ముచ్చట్లు చెప్తే అసలు రోజు అంతా సరిపోదురా రెండు మూడు రోజులు పడతది మాట్లాడుకోవాలంటే.
నిజమే మనం ఆ చెరువుగట్టు దగ్గర క్లా క్లాస్ ఎగ్గొట్టి కూర్చొని వెళ్ళే వాళ్ళం కదా గుర్తుందా.
ఎట్లా మర్చిపోతాం టీచర్ వస్తారని తెలిసి పొలాల్లోకి పరిగెత్తే వాళ్ళం కదా అందరం కలిసి.
అవును ఒకసారి నువ్వు ఆ బురదలో పడితే, బెస్ట్ అంతా పాడైంది ఎంత ఏడ్చావో
నిజమేరా అప్పుడు నువ్వే కదా నీ చ్చిట్తో తుడిచిన నన్ను ఇంటికి తీసుకెరిగింది
వాలే చెప్పవు ఆ రోజుల్లో మన మధ్య ఉన్న ఆ స్నేహం ఇప్పుడు తలుచుకుంటే ముచ్చటిేస్తుంది
మరి ఆ బడీ బయట అమ్మాయి రేగిపళ్ళు చింతకాయలు గుర్తున్నాయా లేదా నీకు
అమ్మో ఆ ఉప్పు కారం మద్దన చింతకాయల రుచి అబ్బబ్బా ఇప్పుడు నోరు ఊరిపోతుంది
అవున్రా ఆ పావుల అర్ధ రూపాయ కోసం మన ఇంట్లో ఎంత బ్రతిమిలాడగలమో కదా మనమ అైతే
నిజమే అది ఆ క్లాస్ వెనక సీట్ లో కూర్చొని అందరి మీద జోకులు వేయడం గుర్తుందా
అవును ఒకసారి ఆ పక్క మీద అబ్బాయి బెంచ్ మీద నువ్వు పెన్సిల్ తో గీ తలగిస్తే వాడు ఏం చేశాడు పాప
వాడు ఇప్పటికీ కనిపిస్తే నన్ను చూసి భయపడతాడు వాడు
కరెక్టే అప్పుడు మనకి ఏ టెన్షన్లు లేవు హాయిగా ఆడుకునే వాళ్ళం అందరం కలిసి
అవును మరి ఆ వాన పడితే చాలు స్కూల్ కి సెలవు ఇస్తారని ఎంత ఆశగా ఎదురుచూసేవాళ్ళము
నిజమేద ఆ కాగితం పడలో నీళ్ళలు వదిలేసి అవిమనే పోతుంటే బాధ పడే వాళ్ళం తర్వాత
బలే చెప్ప ఆ అమాయకత్వమే మనకి పెద్ద ఆస్తి అప్పట్లో
అవ్ న్ రా ఇప్పుడైతే పెళ్ళి ఉద్యోగం బాధ్యతలు అంటూ ఆ సంతోషాన్ని మర్చిపోతున్నట్టు అనిపిస్తుంది అందరినీ చూస్తుంటే
నిజమే అందుకే అప్పుడప్పుడు ఇలా మాట్లాడుకు అనుకుంటే మళ్ళీ మనం ఆ చిన్న పిల్లలా అయిపోతాం
అవును చాలా బాగా చెప్పా ఇంకా మరి ఏమేం గుర్తున్నాయ్ స్కూల్ విషయాలు
ఆ స్కూల్ మైదానంలో మనం ఆడే ఆటలు ఆ అల్లరి
అవును మనకి గుర్తుందా ఈ మనకు ఒకక టీచర్ ఉండేవారు స్కూల్లో చెట్లు నాటాలి లేదంటే ఇంకేమైనా చేయ్యాలి అని అనేవారు
ఆ అవును ప్రతి ఒక్కరు ఒక చెట్టు నా టలీ
ఆ ఇప్పుడయితే స్కూల్ దగ్గర పెద్ద వనమే అయిపోయినట్టు అనిపిస్తుంది మనం నాటిన చెట్లు పెద్దవయి
నిజమే రా ఒక్కసారైనా అలా స్కూ స్కూల్కి వెళ్ళేసి రావాలి
ఏ దే అవునవును అక్కడ వెళ్ళ ఫొటోస్ కూడా తీసుకు కోవాలి లేదంటే ఫ్యూచర్ లో మనకి ఏం ఉండవు గుర్తుగా కూడా
నిజమే రా ఆ స్కూల్ ఫ్రెండ్స్ ని కలుస్తుంటే ఆ చ్చే ఆనందమే వేరుగా ఉంటుంది
అంతే కదా మనం ఎంత చదువుకున్నా కూడా స్కూల్లో ఉన్న స్నేహితులతో ఉన్నంత సరదా వేరే దగ్గర ఉంటుందా చెప్పు
అస్సలే ఉండదు ఆ చిన్నప్పటి రోజులే భలే ఉండేటివి ఇప్పుడైతే ఆ ఉద్యోగం అదంతా అదో భారంలా ఉంది
అవును చిన్నప్పుడు ఇంకా పని ఏయమన్ చెప్తే ఎట్లా తప్పించుకోవాలి ఎట్లా తప్పించుకోవాలి చూసేవాళ్ళం అందరం
ని నిజేమే అసలా పని చేయకుండా ఏం చేయ్యాలా అం
అదే ఏదైనా పెడుతున్నారంటే మాత్రం అందా ముందుండే వాళ్ళం దానికి మాత్రం బ్రో
చెన్నై ఏదైనా ఫుడ్ అంటే చాలు ప్లేట్ పట్టుకొని పరిగెత్తే వాళ్ళం
పనింటాం అనుకుంటారు
అంతే కదా మరి అప్పుడు చిన్నప్పుడు అంతే ఇక పని అంటే ఏంటో కూడా నచ్చకపోయేది
పిటి సార్ నుండి తప్పిచ్చు పోవడానికి దాక్కోడం సర్
అవును ఆ యూనిఫాం ఫామ్ వేసుకోకపోతే పిటిసర్ కొడతారేమో అని ఎంత భయపడే వాళ్ళు
అన్నీ గుర్తు చేసుకుంటే భలే అనిపిస్తుంది నాకైతే
అవును ఆ స్కూల్ డేసే చాలా బాగుండేటివి
సరేరా మరి మా అమ్మా విలుస్తుందిన్నల్దోమాలయ
సరేరా మరి కాలిక ఉన్నప్పుడు ఫోన్ చేయ్య అప్పుడప్పుడు
సరే ఉంటాను మరి బాయ్
అ